హలో
హలో
వినిపిస్తుందా
ఆ ఇన్నస్తుందండి ఏం చేస్తు్రండి
చెట్లకి నీళ్ళు పోస్తున్నామండి
ఎండలో చే చచ్చిపోతాయండి
ఎండకు పోతు చచ్చిపోతున్నాయని నీళ్ళు పోస్తున్నాం అండి మేము
చెట్లకి ఎండకి నీళ్లు పోసే చచ్చిపోత
ఎవరండి మీకు చెప్పింది చప నీళ్లు పోస్తాం బియం పాస్
అంటే పోషిన ఆరింటప్పుడు పోయేలా
మా నాన్న మా నాన్నమ్ ఇప్పుడే పోయామ అన్నదండి మరి నన్ను మీకు తెలుసా అండి అవునండి మీకు కొబ్బరి చిప్పలు ఏం చేస్తారండి ఎండ మీరు ఇప్పుడు ఇంట్లో కొబ్బరికాయలు కొడతారు కదా
అదా కొబ్బరి నూనె పట్టిస్తాం దీపారాధనకి వాడతాం నెట్ రాసుకుంటాం అన్నిటి అ మిస్సిక వేయరండి ఎండబెట్టి సన్న కొయ్యారండి
అవునా సన్నగా కోయ్యాలి కోసినాక ఏం చెయాలండి
మిల్లు పటటిస్తామండి కొబ్బరి నూనె
కొబ్బర్ నుూన పట్టియాల
ఆ దీపారాజానికి మంచిదండి నూల కన్నా.
మేము మేమేమో నెత్తికి పెట్టుకుంటాం అన్నమాట
మేము పెట్టుకోవండి మేము అకు ఆడనండి ఎండకాలం
అవునా ఎండకాలం అయితే నునె వెట్ కోదాన్న రండి మిమ్మల్ని ఎందుకు కానీ మీరు అంత అందంగా ఉం టార అండి జిడ్డు జిడ్డు అంటున్నారు మీరు చీర కట్టుకుంటార అండి డ్రెస్ వేసుకుంటార అండి
రెండు ఏదంటే అదే
రాదు నేర్పిస్తార అం
ఆ
కట్టడం రాదు నాకు
అవునా
నే ఎవరైనా నేర్పిస్తారా అండి నేర్పిస్తే పైసలు ఇస్తామండి మేము
ఆ ఇస్తార అండి నేపుతా ఉన్నాయి
మీ అమ్మాయి నేర్పుతదా అండి నన్ను మీ అమ్మాయి నేర్పిస్తదేమో అడగండి
మా అమ్మాయి నేర్పుతాదండి ‌అందరికి నేర్ ముగ్గు
డ ఉద్యోగం చేస్తాడా మీ అబ్బాయి
మా అబ్బాయా తిని కూర్చోవటమే
ఎందుకండి చిన్న బాబా
చిన్న అబ్బాయి అండి
నెయ్యేసి అన్నం పెట్టి తినిపియండి చిన్నబ్బాయి అయితే
ఆ లైక్ ఇంట్లోనే చేస్తా
పుట్టినరోజు అయిందా అండి మొదటి పుట్టినరోజు అయిందా మరి నిన్న మొన్ననే అయిందా అండి ఒకటో పుట్టిన రోజు
రెండోదండి ఒకటి కాదు ఆ
మీన్ ఇ బానే సేల్ సందడ సందడి బానే పండుకుండా అండి సైలెంట్గా ఉంది ఇంట్లా
అవునండి పండుకుంటాడు అండి, ఆయన పండుకున్నప్పుడే పని అయిపోతాది
అవునండి మీరు మంచిగుంది కదండి ఎప్ ఇప్పుడు పడుకుంట్ ఉంటడంట బాబు
అ
ప్లే లిస్ట్ అంట ఫోన్ చేయండి నేను వచ్చి చూస్త్
అవునండి వీడియో కాల్ చేస్తాండి చూస్తాదండి.
చూపి అండి చూస్‌ స్తాను అవునండి మీరు అన్నం తిన్నారా అండి
తిన్నామండి
ఇయాల ఏం చేసిండ్రు అండి
మేమా ఇంట్లోనే ఇంగా దోశ బోండాలు దోశ వేసుకొని తిన్నాం
తర్వాత అండి
పప్పు చేసాండి బచ్చల కూర పప్పు
మళ్ళా తర్వాత
చాయ్ పెట్టుకోవాలండి
ఇంకా మీరు చాయ్ పెట్టలేదా అండి మా పిన్ని చాయ్ పెట్టింది నాకు కోసం మా బాబాయి మా బాబాయి నేను ఛాయ తవుతాము అండి మీరు తాగరా అండి
మేము ఎండాకాలం ఎక్కువ తాగమండి సోడాలు తాతాంండి
అవునండి మా చుట్టాలలో ఒక అమ్మాయి మ చుట్ట ట్టలలో ఒక అమ్మాయి పెళ్ళి అయిందండి
ఆ
ఆమె తెలుసా అండి అసలు ఎంత పొగరు చూపిస్తుంది తెలుసా అండి అసలు నాతో మాట్లాడతలేదు అవసరం అయినప్పుడ ఏమో ఏ జాకెట్ కొనుక్కోవాలి ఏ జాకెట్ డిజైన్ పెట్టాలి అని అడిగేదండి ఇప్పుడు ఏమో అసలు మాట్లాడతలేదు లేదండి అసలు నా తోటి
అవునా ఎవరైనా పెళ్ళయితే మారుతారు జనాలు పెళ్లి కాక ముందు అత్త అత్త అంట
అవునండి పెళ్లి కాకముందు ఒక మాట పెళ్ళైనక ఒక మాట
ఆ
అసలు మా ఇంటికాడ ఒక అమ్మాయి ఉంటదండి మా ఒక వేరేక వేరే వాళ్ళు ఆ అమ్మాయిని అయితే కొమ్మలాగా చూసుకుంటారండి వాళ్ళ ఇంట్లో యాభై లక్షలు నలభై లక్షలు ఎదురుకట్నం ఇచ్చిరండి వాళ్ళకి మీ అమ్మాయికి పెళ్లి చేస్ చెప్పండి నేను చూస్త
ఆ ఇప్పుడు చేయము ఆహ చదువుకుంటుంది
అవునా అయితే మీరు సత్యనారాయణ స్వామి రతం తెలుసా అండి మీకు
తెలుసు అండి ఇప్పుడు చెయమండి ఎప్పుడో
చెయరు
ఎప్పుడు పడితే అప్పుడు చేయరండి టైంకి పండగలకే చేస్తాం పెళ్ళిళ్ళలో చేస్తాం ఇళ్లలో పోస్ త చేసుకుంటం
ఆ గృహ ప్రవేశం అయితే చేస్తారా అండి
ఆ తప్పకుండా కూసుంటాం
యజ్ఞం చేస్తారండి యగ్ యజ్ఞం చేస్తారు బిందెల బంగారం వేస్తారు అవునా అండి అవన్నీ గృహప్రవేశాంకి
ఆ బంగారు వేశం తీసుకుంటారా అండి ఆడపిల్లలకే పోతది
మీ అమ్మాయి ఉన్నాక నేను ఎందుకండి మా నాన్న మా నాన్నగారు ఇల్లు కొన్నప్పుడు నేను అడుగుతా అడుగుతానండి మా ఇంట్లో వాళ్ళ కాని బంగారం
ఆ అడగాల అండి మీ నాన్నగారు బంగారం వెయ్యలేదా ఏమి వేస్తారు తీగ ఏసుందా రగి తీగ ఇసిండ రాగి తీగ ఎసిండా
చిన్న బింది ఇచ్చరండి నాకు పెద్ద బిందా ఇయనే డియ్యనే లే మా ఇంట్లా ఆడపిల్లలు వేరే వాళ్ళు ఉన్నార అని వాళ్ళకిే ఇచ్చిరండి పెద్ద వాళ్ళకి
అవునా
ఇప్పటికి పది సంవత్సరాలు అయితుంది కాని ఆ బిందె మాత్రం ని కొత్తగా ఉందండి నేను దాచిపెట్టుకున్నాను అనమాట
అవునండి నా కాడే ఉన్నదండి ఆ పెద్ద బింద చిన్న
మీ కాడ ఎందుకుంటాయండి మా ఇంట్లో గృహప్రవేశం అయితే మీ ఇంట్లో గృహప్రవేశం అయిందా
అవును అండి మా ఇంట్లో అ అంటే తెచ్చుకున్నాాం అండి అలాంటిటి బిందె
అవునండి మీ తమ్ముడు వాళ్ళది ఎప్పుడో గృహప ప్రవేశం అన్నారు బిందె తెచ్చుకుర్రా అండి మరి
తెచ్చుకోలేదండి పోవాలండి
ఎక్క వాళ్ ఎక్క వాళ్ళు మీ పిల్లలు బాగున్నారు ఎక్క పిల్లదు అందరూ
మా అక్క పిల్లలు బాగా ఉంటారంండి మా అక్క పిల్ల మీ ఇక్క లేరండి ఐదవారులో ఉంటంది
సరండి మంచళ్లేనా అవునండి మీ అన్నయ వాళ్ళకు కొడుకు పెళ్ళంట అయిపోయిందా అండి మీది
అయిపోయిందండి అయితేలి వచ్చనల్
పెళ్లి అయిపోయింది అన్నారు ఎందుకండి పెళ్లిి కుదిరిందియా నాల
అవునా అండి నాలుభై రోలుండి
అమ్మో మీకు తెల మీకు తెలివదా అండి మీరే చీరలు కొన్నారంట అన్న అంటానే ఉన్నారు లేద తెలిసింది బయట
అవునా
నాకు చెప్ప రండి మా మాకు తెలిసిన వాళ్ళు అన్నారు మీ ఇంటికా ఆడవాళ్ళు బట్టలకు వర ఇయ్యాల హైదరాబాద్ షాపింగ్ చేసిారంటే కదండి మీరు
ఆ
అవునా అ
ఆ
టీవీ చూస్తూ రా అండి మీరు సీరియల్ లు సినిమాలు
చూస్తామండి
మా ఇంట్లో అయితే మా ఇంట్ల మా ఇంట్లో అసలు మా మా ఇంట్లో నన్ను పెట్టనియారండి రిమోట్ ఏ నాకు ఇయ్యారండి మా ఇంట్లో మా అమ్మ మా నాన్ననే పెట్టుకుంటారండి
అవునా
వాళ్ళకే కావాలండి టీవీ నాకు అసలు ఈయనే ఇయ్యరండి
అవును మళ్ళీ ఒక టీవీ కొనుక్కోండి
ఒక నిమిషం ఆగండి ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి
అవు మీ ఇంట్లో ఎర్ర గుడ్డ ఉందా అండి డ్రెస్ కుట్టించుకుంటా ఏమైనా క్లాతులు
లేవ్వండి జాకీ ముక్కలు ఉన్నాయండి
అవునా అండి ఒకవేళ ఎర్ర ముక్కు ఉంటే కొంచె కొంచెం దాచి పెట్టండి మాకు కొంచెం తక్కువ అయింది ఒక మీటర్ కావాలి కిలోమీటర్ ఉహూ కిలో మీ టరు కాదండి మీటరు
నువ్వే కిలో ఉన్నారా అంటే
పండ్లు కిలోలు లేక కొంటారా అండి ఆ డజన్ లక్క అన్నారు. కొనర అండి. ఆరు పన్నెండు కొంటారా మీరు కిలోలు లెక్క కొంటారా అండి.
కూరగాయలు అన్ని
ఇప్పుడు కూరగాయలు అడగట్లేదండి నేను అరటి పండ్లు అంటున్నా అండి అర్టి అరటి పండ్లు మీరు యాడ తెచ్చుకుంటారు కాదండి పన్నెండు తెచ్చు కుంటారా లేకపోతే కిలోలు లెక్కనా
పన్నెండు తెచ్చు రెండు డజన్లు
డజన్ డజన్ అంటారు కదా అండి మీరు
ఆ
మా ఇంటికాడ ఒక ఆమె ముసలి ఆమె ఏమన్నది తెలుసా అండి. కిలో అరటి పండ్లు ఇయ్యవా అమ్మ అంటుందండి.
ఉహూ
ఎంత తిక్కలామే అండి ఆమె ఆ
ఊహు నీలాంటిది నీలాంట్ పంటి ధైర్నం అది ఆ
నేనే అండి దగ్ తెల్వక కిలో అరటిపండ్లు ఇయ్యావా అంకుల్ అన్నా అండి.
ఆ
అందరు నన్ను చూసి నవ్వారండి కొంచెం సేపు వరకి నాకు భయం అయింది.
అవునండి.
నాకు తెలవదండి మరి అది కిలోలు అడుగుతు తరు కిలోకి గ్రాములడుగుతరు నాకే ఏం తెలుసండి అవి.
అవునా
మరి ఇప్పుడు మనం పుచ్చకాయ కేజీ లెక్కనే తీసుకుంటాం కదండి కిలోల్లెక్క
అవును.
పండ్లు
కేజీలెక్క ఆ
కాడ మరి ఒకొక్క కాయి ఒకో ఒక రేట్ అండి మీ దగ్గరేమో కేజీలు మళ్ళ మా దగ్గర ఒక్కలాగా అందరి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క లాగుందండి ఇది తా
ఊ ఊ
ఇంకేందండి
ఏం లేదండి
అవునండి మీకూ గ్రామ పంచాయతీ ఉందా అండి
ఉన్నదండి
మీకు గ్రామంలా ఒక పెద్ద సర్క సర్పంచ్ ఉంటడు కదా ఉన్నాడాండి ఆయన బతికే బతికే ఉండా
ఆ
మా ఇంటికాడ ఆయన నిన్ననో మొన్ననో సచ్చిపోయిండండో కాయనా
ఉమ్
మా ఊర్లో ఆయన పాపం అండి అసలు క్కలాయనా మస్తు సేవలు చేసిండండి మాకు ఇల్లులు క్లీన్ జేపిచ్చిండు దులిపిచ్చిండు అన్ని ఏషిండు అన్నమాట మా గ్రామ పంచాయత్
ఉహూమ్ సరై న ఆ చెప్పండి
సరే అండి ఇగ తలకాయన నొత్తాందండి సరే ఉం టానండి చాయ్ దాగుతా మీరు చాయ్ దాగాండి ఇగా
ఆ సరే